హలో
ఆ నమస్తే అండి బాగున్నారా
నమస్తే మేడం
బాగున్నారా అండి ఏం చేస్తానులండి
ఏం లేదు ఖాళీగానే ఉన్నామండి
ఆ ఏం కాలిగానే ఉన్నారా అండి ఏం బట్ ఎమన్నా పడుకున్నారా ఎట్లా వర్షాకాలం దగ్గర అవుతుంది
మళ్ళీ అట్లనే మీ వాయి వాయిస్ ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ వస్తుంది
ఆ మరి నేను సిగ్నల్నే ఉన్నా కదండి
ఏమో మరి అట్లా వస్తుంది మీ ఫోన్ ప్రాబ్లమో మరి ఏమో
లే లేదండి నాది బరాబర ఉండవా వర్షా కాలంగదాండి బయట ఉన్నారా చెట్ల కింద
మీ ఎవరన్నారు ఇప్పుడు వర్షాకాలం అని చలికాలం తర్వాత వర్షాకాలం వస్తదా
ఆా అట్లా కాదు ఇప్పుడు ఏమైతందో కొంచెము వెదర్ అంతా చల్ల చల్లగా ఉండి వేరే ైటు వాతావరణ వేరే అయితాంది కదా
ఫాన్ లాగా ఉంది
వేరే స్టేట్ లో అందుకే కొంచెం వర్షం పడిన టూ ఉన్నది కదా
ఆ లేదు లేదు ఇటు ఇటు మామూలుగానే ఉన్నాయి ఫుల్ ఎండలు ఉన్నాయి
బాగ ఎండెలిందా మీది ఏ జిల్లాక వస్తుదండి
మాది ఉన్నద ఆసిఫాబాద్ జిల్లా
అదిే అడవుల జిల్లా నా అండి
అడువుల జిల్లా ఏమో తెలవదండి
అంటే ఆ ఆదిలాబాద్ సైడు కొంచెం ఎక్కువ చెట్లు అవి ఉంటయి ఉంటాయి కదా
సైడ్ ఉన్నాయండి అడవులు ఇటు
ఈ ఆసీమాబాద్ ఊడో దగ్ దగ్గర ఆనుకొని ఉంటది కదా
ఆ లే అసిఫాబాద్ అసిఫాబాద్ ఈ మూలకుంటే ఆ ఆదిలాబాద్ ఆ పక్క మూలకి ఉంటది
అంటే చెట్లు కొంచెము బాగా ఉంటాయి పల్లెటూరు వాతావరణం ఉంటది అక్కడ ఎక్కువ గిరిజనులు ఉంటారని నేను విన్నానండి మరి అలాగే ఉంటదా ఆ ఎలా అని
ఉమ్
మీ సైడ్ కొలాంసెక్కువ అంటారు కదా అండి
గిరిజనులు అయితే ఉంటారు
ఉమ్
ట్రైబల్స్ వాళ్లు
ఆ వాళ్ళ కల్చర్ ఎట్లా ఉంటందండి
ఇంక ఏమో అండి మేము కూడా ఏం పోలే మేము ఇక్కడ కొంచెం మున్సిపాలిటీ లోనే ఉంటం ఎప్పుడు పల్లెటూర్లు అటు ఎప్పుడు తిరగలే మరి
ఫీల్డ్ వర్క్ లో ఎప్పుడు అన్నట్ల బైక్
ఏయ ఏ ఎటు ఎటు వెళ్ళలేదండి మాది ఓన్లీ ఆఫీస్ వర్క్ ఏ ఫీల్డ్ వర్క్ ఉండదు
ఓహోహో మాకు కొంచెం ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటదండి అదే మేము ఎక్కువ ఆప
మీ జిల్లాలో తిరిగిండ్రి మీ జిల్లాలో లేరా
ఆ ఉన్నారండి మాది ములుగు డిస్టిక్ అండి సీతక్క ఉంటా ది చూడండి ఐడియా ఉందా
ఆ తెలుసు
ఆ అయితే ఆ ములుగు డిస్టిక్ అండి మాది మాకు ఇక్కడ చాలా ఆడ నోళ్లు ఉంటాయా అండి అయితే అడవుళ్లలో గిరిజనులు పొలాన్స్ బాగా మంది ఉంటారండి
మునుగు అంటే ఇంతకు ముందు ఏ డిస్టిక్ట్ లో కలిపి ఉండేది మేడమ్
ఇంతక ముందు అది వరంగల్ డిస్టిక్ట్ లో ఉండే
ఆ ఇప్పుడు డివైడ్ చేసిందా
ఆ చిన్న చిన్న జిల్లాల అయితే డివైడ్ చేసి దాన్ని సపరేట్ డిస్ట్రిక్ట్ చేసింళు ఆ డిస్టిక్ట్ లో ఉంటామండి మాది ఎక్కువ ఫీల్డ్ వర్ కు ద్ గిరిజనుల మీదనే ఉంటది ఆల్లు మొత్తం ట్రైబర్ స్తు కదా వాళ్ళకు అవగాహన ఉండదు. చాలా వరకు వాళ్ళు ఎ ఎక్కువ శాతము ఇక కొంచము వెనకటి నేచరు వాళ్ళకంతా అంటే వాళ్ళు ఎక్కు నేను ఒక అంగన్వాడి టీచర్గా చేస్తానండి అయితే వాళ్ళు ఏందంటే కొంచము నాచి నాచి రకము ఎక్కువ వాళ్ళది.
వాళ్ళని నాటు వైద్యాలనే నమ్ముత్ చెత్తారు అన్నట్టు వేరేటి ఏమి నమ్మరు.
ఆ
ఎక్కువ శాతం అంటే వాళ్ళది ఈ బాగా గిరిజన సాంప్రదాయం ఉంటది కదా!
అవున అండి
సాంప్రదాయానికి తగ్గట్టు వాళ్ళ అన్ని ఇట్లా ఈ మన మెడిసిన్ అవి ఇవి తీసుకోరు. వెనకటి సాంప్రదాయంగానే అన్ని వాళ్ళు దేవుళ్ళను అవి ఇవి నమ్మి, ఎక్కువ శాతం డెలివర్స్ నార్మల్ డిలివర్లు కావడానికి, ఇంటికాడానే ప్రయత్నాలు చేస్తరు ఎక్కువ శాతం. అట్లా కొన్ గిరిజనులు కడుపు తోటి ఉన్నవాళ్ళు
వాళ్ళకి మీరు తీసుకెళతారా వాళ్ళకి మోటివేట్ చేసి మీరు హాస్పిటల్ అట్లా తీసుకెళ్తారా.
అవును తీస్
మీర ఏమేమి ఇస్ ఇస్తరు వాళ్ళకి గర్భిణులకు
మేము పాలు ఎగ్స్ మళ్ళీ అవి ఉంటాయి చూడండి
ఇవి ఏంటి నిన్న నేను ఐరన్ ట్యాబ్లెట్స్ అవి కూడా ఇస్త విస్తరు అని
టాబ్లెట్స్ ఇస్తం ఇప్ప పు లడ్డులు ఇస్తాం జుహరి బైక్ సిస్ దం స్వీట్ మిల్లెట్స్ ఇ తం ఇంకే ఇంకేంటి
మీరు ఒక్కరే మాట్లాడుకుంట పోవద్దండి కన్వర్జేషన్ లాగా ఉండాలె క్వశ్చన్ ఆన్సర్స్
ఆ అదే అండి మేమి చే ఐటెమ్స్ మీకు ఎక్స ప్లెయిన్ చేస్తాన కదాండి
ఆ చేస్తారు ఫస్ట్ స్టార్టింగ్ ఒక రెండు నిమిషాలు మీరే మాట్లాడింరు
ఇప్పుడు మాట్లాడండి అంటే మేమి ఇచ్చే ఐటమ్స్ మీకు చెప్ పేమండి అవి ఇస్తంఅన్నట్టు గర్భిణీలకు
ఉ ఇంకా పిల్లలు ఏ ఏ ఏజ్ పిల్లలు వస్తారు మీ దగ్గరికి
మా దగ్గరకి త్రీటూ ఫైవ్ వాళ్ళు వస్తారు టూ వన్ అండ్ హాఫ్ అంటే త్రీ ప్లస్ వాళ్ళు ఉ టరఅన్నట్టు అలా
అంటే స్కూల్ కి ఏ ఏజ్లొ మీరు పంపిస్తరు స్కూల్ కి మీ దగ్గర ఉన్న పిల్లల్ని
మా దగ్గర ఉన్న వాళ్ళను ఫైవ్ ఇయర్స్ కు వాళ్ళను స్కూల్ కు పంపిస్తాం అంటే టూ త్రీ అండ్ హాఫ్ పిల్లలను
మీరు ఫైవ్ ఇయర్స్ లో స్కూల్ కి ఫైవ్ లో స్కూల్ కి పంపిస్తే వాళ్ళు ఏ క్లాస్ లో అడ్మిషన్ చేసుకుంటరు మరి వాళ్ళు స్కూల్ వాళ్ళు,
నర్సరీ వరకు మేము ప్రిపేర్ చేపిస్తము
నర్సరీవర నర్సరీ యే స్టార్ట్ కదా అండి,
అదే మేము ఓన్లీ ఆట పాట అవి చెప్పి స్కూల్ కు ప్రిపేర్ చేస్తాం ఆ తర్వాత వాళ్ళు యల్ ఎల్ కే జి యుకేజి నుండి వేరే ప్రైవేట్ స్కూల్ కు పంపించు కొంట్రు
అవునా ఇప్పుడు త్రీ థర్ థర్డ్ ఇయర్ మీ దగ్గరికి వస్తరు కదా
ఆ
మూడు సంవత్సరాల్లో మీ దగ్గరికి వస్తరు కదా
ఆ
ఇప్పుడు మూడు నాలుగు ఐదు సంవత్సరం వరకు ఓన్లీ నర్సనీ నే చెప్తరా,
లేదు లేదు మా దగ్గరా
ఆ
టూ ప్లస్ నుండి స్టార్ట్ అయితరు, త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ లోపే వాళ్ళు అం ఫైవ్ వరకు ఉంచరు అసలు మా గైడ్లైన్స్ ఫైవ్ వరకు, కానీ వాళ్ళు త్రీ ప్లస్ వరకే తీసుకెళ్తరు అన్నట్టు, కొంచము ఆట పాట కొంచెం వాడు యాక్టివ్ గా అయ్యి ఇగ స్కూల్ కు పోతా అనే స్టేజకిి రాగానే మా దగ్గర నుండి తీసుకెళ్ళి ఆ వేరే స్కూల్లో వేసేస్తారన్నట్టు, ఫైవ్ వరకు ఉంచరు,
హ్మ్
అలా చేస్తరు అన్నట్టు వాళ్ళకి ఏందంటే ఇక కొంచెం తల్లి దగ్గరుండి పాలు తాగు తరుకదా
హ్మ్
ఆ పాలి ఆ తల్లిని కొంచెం పాలు మరవాలనే ఉద్దేశంగా మా దగ్గరికి పంపిస్త స్తారు ఇగ తర్వాత వాడు కొంచెం అలవాటు టు తప్పుతడు కదా తల్లి దగ్గర నుండి తల్లి డి నుండి మా డికి వస్తాడు కదా మ చేే సరికి పడుకొని ఎ తల్లీని మార్చిపోతుడు కదా
ఇప్పుడు మీరు వాళ్ళకు ఈ ఆట పాట అట్ట ఇవి ఇవి తర్వా అవి కాకుండా ఇంకేమి ఇస్తారు స్నాక్స్ అట్లా ఏమన్నా ఇస్తారా
ఆ ఇస్తాం స్నాక్స్ ఇస్తాం స్నాక్స్ ఇస్తాం బాయిల్డ్ ఎగ్స్ ఇస్తాం స్నాక్స్ అంటే అవి మురుకులు ఉంటాయండి మురుకులు అని మాకు గవర్నమెంట్ స అప్లై చేస్తదండి
ఆ అవిస్తార తిన్ టర అమారి పిల్లలు అవి
తింటారు తింటారు ఇష్టాంగా తింటారు అవి
ఆ స్నాక్స్ దాని తర్వాత మళ్ళా ఇంకేమి ఇస్తారు
పిల్లలకు వండి పెట్టిన అన్నం రైస్ పెడతాం
రైజ్ పెడ్తరా
బాయిలే ఎగ్గ్ సిస్టమ్
ఆ ఏ టైమ్ లో పెడతారు మేడం
టెన్ వరకు బాయిల్ ఎగ్స్ ఇస్తామండి ఫోర్ కు త్రీ థర్టీకి స్నాక్స్ ఇస్తాం అవే చేస్తం స్నాక్స్ అంటే కుర్కురేలు యాద్ త్రీ వన్ థర్టీకి టూ అంటే ట్వెల్వ్ థర్టీకి లంచ్ పెడతాం
అ హ అ ఆ అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు అండి వాళ్ళకి స్కూలు
పొద్దున నైన్ థర్టీ నుండి ఫోర్ వరకు ఉంటదండి
అవునా మా ఇక్కడ అంగన్వాడీ ఉంది గని ఎప్పుడు ఓపెన్ కాదండి నైన్ థర్టీ
అంటే ఇప్పుడు అంగన్వాడీలాంటే అవి వేరే పక్క ఆ అంటే ఓ కొన్నిఅయితయండి మీరు చూడరేమో సరిగా
ఆ లేదండి మా పాడల పది పది సరే అండి
ఆ హలో థ్యాంక్ యూ